ఏం చేస్తున్నావ్ తిన్నావ
ఏం ఉంది ఏం లేదు తినాలి
ఏం కర్రీ
హ్మ్
ఏం కర్రీ
ఏం కర్రీ లేదు.
మార్నింగ్ నుంచి తినలే.
మార్నింగ్ తిన్నా. మార్నింగ్ కర్రి పేరు మార్నింగ్ కర్రి. పేరు ఏం పేరు అంటే మర్చిపోయినా గా నేను పప్పు పప్పు
అవునా పార్క్ వెళ్లిరా
వర్క్ కి వెళ్ళి నాకు చాలా వర్క్ ఉంది ఫుల్ బిజీ బిజీ అయిపోయింది నేను నా వల్ల కాట్లేదు వర్క్
అయ్యో అవునా
గుద్దల మండుతుంది నా బాధ మాత్రం ఎవ్వనికి అర్థం అయి
నువ్వు బ్యాడ్ వర్డ్స్
హమ్
నువ్వు బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయొద్దు
బ్యాడ్ వర్డ్ సారీ బ్యాడ్వడ్స్
ఆ మీ మమ్మీ వాళ్ళ అందరు ఏం చేస్తురు
హమ్
మీ మమ్మీ వాళ్ళ అందరూ ఏం చేస్తురు
మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తలేరు మా ఇంటి పక్కన ఆంటీది టీవీ ఖరాబు అయితే ఆంటీ ఇంటికి వచ్చింది ఇద్దరు కలిసి సీరియల్ చూస్తురు
మా టివి లనా
ఎ మా టివి లా మా టివి లా అదేం అదేం సీరియల్ పేరు కార్తిక్ కార్తీకదీపం
ఓ అవునా
మొత్తం మా టివి ల సీరియల్ చూస్తారన్నట్టు ఏడింటి నుంచి మొదలు పెడితే తొమ్మిదినరా దాకా
వామ్మో అంతలాంగా
హమ్ లైనుగా ఏడింటికి స్టార్ట్ అయితే ఏడు నరకు కొసీరల్ అయిపోతు ఎనిమిదింటి కోసీల్ అయిపోతు ఎనమది నరకు సీరియల్ అయిపోతుది తొమ్మిదింటికి హ సీరియల్ అయిపోతుది ఇక లాస్ట్ లాస్ట్ సీరియల్ చూసు అంత చేసుకుంటా పడుకుంటారు ఇగ మీ మామ్ ఎ సీరియల్ చూస్తుందింది మరి మీ డాడీ
మా మమ్మీ మా మామ్మళ్ళు జి తెలుగు చూస్తారు జీ తెలుగు జీ తెలుగు
జీ తెలుగు గా
ఎస్ జీ తెలుగు
ఆహ
అంటే ఎక్కువ ఏమి చూడంది తెలుగులో మా ఒకవేళ మంచిగుంటని చూస్తారు మా మమ్మీ లేకుట లేదు
ఆహో
మా ఇంటి పక్కన గొడవ అయితుంది
ఎందుకు ఏమైంది
వైఫ్ అండ్ హస్బెండ్స్
వైఫ్ అండ్ హస్బెండ్ లల్లి కామన్లే ప్రతి ఇంట్లోది
వాళ్ళ హైదరాబాద్ లో ఉంటారు వైఫ్ అనే ఆ వైఫ్ ఆయనకి చెప్పకుండా ఈ ఇక్కడ వచ్చింది ఊర్లకి
మ్
ఆ నాకు చెప్పకుట్టే ఎందుకు వచ్చావని, ఇక గొడవ పెట్టుకుంటున్నా అనమాట, ఆ హా వాళ్ళత్తగారి ఇంటికాడ ఉంది, ఆళ్ళత్త గారి ఇల్లు వాళ్ అమ్మగారి ఇల్లు ఒక్కటే
మ్ మగ మాతోటచ్చేయి ఇడే మా ట్టాడు వీడు రాజుమేస్త్రి పనికిస్తాడు మా దగ్గర వన్ వైఫ్ ఉంటది బాగుంటది మ్
కొడుతరు
అర్థం కాలే
కొట్టు కొట్టురు
కొట్కుంట్రా బెంగ బెట్ చాల తప్పు బ్యాడ్ వర్డ్స్
కొట్టుకుట్టరు అది ఏమంటారు ఈయన ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉండ కదా వాళ్ళ పేరెంట్స్ డు కదా నువ్ ఎందుకు ఉంచుకుంటారు నా భార్యని, నేను లేకు ఎందుకు తీసుకో ఎందుకు ఉంచుకుంటారు మీ ఇంట్ల ఇంట్లో ఎందుకు ఉంచుకుంటారు అని ఆయన అలా అన్నదమ్లు కొట్ కుటరు
ఆ
అట్టా
అ
ఆ
నలుపుల్లలు వేసి అలా
ఆ
నాలుగు పుల్లలు వేసి అల్లా అంటున్నా
ఏం పుల్లలు
అగ్గి పెట్టే పుల్లలు
ఆహా
ఊ
ఒక రోజు మా ఇంటికి మా సిస్టర్ వచ్చింది ఐడియా ఉందా
ఏంటిది
మా ఇంటికి ఒక రోజు ఒక సిస్టర్ వచ్చింది గుర్తుకుందా వాటర్ కోసం నువ్వు వచ్చినప్పుడు ఆ ఆ వాళ్ళింట్లోనే అంటే లైక్ వాళ్ళ అత్తగారు ఇల్ళదే అనమాట మా ఎదురుంగిల్లే వాళ్ళని
ఆహా
అంటే ఇప్పుడు వాళ్ళు సపరేట్ ఉంటారు అనుకోగాని
ఊ
అ వాళ్ళ ఇంట్లోనే గొడవ అవుతుంది
మీ ఇల్లు బాగుంది మీ ఇంటికి వచ్చినప్పుడు
మా ఇల్ ఇంకా నువ్ వచ్చినప్పుడు అట్టట్టుంది కానీ ఇప్పుడు మార్పుల్ సేకలు బాగానే అయినాయి
మార్బుల్సా
అంటే మార్పు చేర్పులన్
మార్పులా మార్పు చేర్పులంటే నేను డైరెక్ట్ మార్బుల్స్ అనుకున్నా నీల్లు మార్బుల్స్ తీసినా అంటారు ఇంగేంటి డి అండూ మరి విషేసాలు
హు ఆ వాళ్ళ వైఫ్ని కొడుతున్నట్టుంది ఇంకోటి వాళ్ళ అన్న ప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి వాళ్ళ పెద్దన్నను కొడుతున్నట్టుందబ్బా ఇష్టమొచ్చినటు ఇష్ ఆయన అయితే
ఏ తప్పట్ల తీ
ఆలమ్మనయితే ఇష్టమొ ఇష్టమొస్ పెడుతాడు తెలుసా ఆయనైతే
పక్కింట్లో చెవులు పెట్టకు
ఆ మా ఇంట్లో మార్పులేవైనాయంటే మేము కొత్తగా కర్టన్ కొనుక్కున్నాం కర్టన్ మా ఇంట్లో కర్టన్ కూడా ఉండవు ఆ ఇంట
ఊ కర్టన్ గొన్నారు వెరీ గుడ్ ఫ్రిజ్ కవర్ గొన్నారు వెరీ గుడ్ ఇంకా
ఇంకా ఇప్పుడు వాషింగ్ అది గిన్నెల్ తోమేది అంట సింక్ ఉంటది కదా
ఆ
అంట్ల సింకు ఉందిగా
ఆ సింకు
ఆ ఇప్పుడు గ్యాస్ బంద్ ఉంది కదా దానికి మొత్తం స్టిక్కర్ వేసేసాం
ఓకే
ఆ ఇంకా అదే గ్యాస్ పక్క పో ఉంటున్న గోడకు మొత్తం స్టిక్కర్ వేసేసినాం
ఫోటో పెడతలేవుగా మరి నాకు
అది ఎప్పుడు వస్తే చాల రోజులు అయితుంది
మరి ఇంతవరకు ఫోటో పెట్టాలె మరి మా ఇల్లు మార్చ్ మార్చి నవనీ
ఏ ఓ హైలెట్ స్టోరీ ఏంటంటే మా వాష్రూమ్ లో కూడా ఎఇస్తున్నాం స్టిక్కర్స్ హ వాష్రూమ్ లో కూడా ఎశినం తెలుసాబ్బా స్టిక్కర్స్ మేము
హ్మ్ అన్ని మెసేజ్లు పెట్టొద్దు ఇరిటేషన్ దెంగుతుది మనిషికి ఒకటే మెసేజ్లో అన్ని అయిపోవాలి అన్ని మెసేజ్లు పెట్టొద్దు ఇరిటేషన్ దెంగుతది మనుషులకి పెద్ద ఒకటే ఒకటే మెసేజ్ పెట్టాలి చదువుకుంటే చదువుకో సస్తెసావు
జర ఎందుకు అబ్బ బ్యాడ్ వార్డ్స్ యూస్ చెయ్యక్ రా
ఓకే డోంట్ యూస్ బ్యాడ్ వర్డ్స్ ఇంకేంటి మరి విశేషాలు తిన్నవా తిన్నన్ లే అన్నవ్ కదా తింటానవు కదా
ఎం కరి ఎంలేదు తినాలి మై ఫాదర్ కు నువ్వు నువ్వే అట్లా అనుకుంటే నేను ఎట్లా అనుకోవాలిరా నాయన
టైమ్ ఉటుటి గనే పొద్దుగలలేస్ లేస్తున్న సాయంత్రం అయితుంది, పొద్దుగాల లేస్తున్న సాయంత్రం అయితుంది.
సేమ్ మాకు కూడా అంతే పొద్దుగాల లేస్తున్నా సాయంత్రం అయిపోతుంది, చూస్తుండంగనే టైం గడిసిపోతుంది. ఒక్కరొక్కరు మస్ అయి పోతుర్రు మా డాడీ ఇంకా వస్తలేడు మా డాడీ ఏమో మా అన్నయ్యోల్ల ఇంటికి పోయిండు,
హ్మ్
హ్మ్ ఆయన వస్తే నేను మా డాడీ తింటం అన్నం
మీ మమ్మీ తిన్నదా
ఆ మామమ్మీ తిన్నది
మీతమ్ముడు కాల్ చేసిండ
ఇప్పుడు చేశిండు, ఇంగ మా మమ్మీ వచ్చినంక మాట్లాడుతది ఆమే
హ్మ్ ఏమంటుండు మరి మీ తమ్ముడు, మీ తమ్మునికి ఎగ్జామ్స్ ఎప్పుడు అంటా
నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ మే లనా ఏప్రిల్లనో ఉంటయి మోన్ననే ఫీజు కట్టిన హ్మ్ వన్ నాక్ తెలిసి జూన్ లో స్టా తడు
హు
జూను పక్క ఆడు మోన్న జానవరి లో పోతే ఇంకా జూన్ కి నిన్ను ఎందుకు భయం ఉండదు వాంది వాందే నాది నాదే చూసుకుంటం. అంతేమ్ ఉండదు అంత పట్టించుకోము, వాడొకరూంలో ఉంటే నేను నేను నిన్ను ఎందుకు వొర్లిస్తారు రా నాకు అర్థం కాదు
ఏమో అమ్మా నీకే తెలవాలే మీ తమ్ముని కి తెలవాలె
అట్లాంటే ఏం లేవు కానీ నాకి ఓగట్ అంటే భయంమవుతుంది మా ఊళ్ళు భూ కొంత అంటనే భయ అవుతుంది
తీసుకో నష్టమేం ఉంది రేపు అన్నాడు అది భూమి కొంత అంటే భయం ఎందుకైత్ అది అదృష్టవన్నట్టే భూమి ఉంటే స్ అదేగా ఇప్పుడు ఇప్పుడు కొన్న అనుకో విజ్జు విజ్జు ఇప్పుడు పది లక్షలు పెటి కొన్నారునుకో అదొక వేళ అయితే రెండు సంవత్స తర్వాత పదిహేను లక్షలు అయితాయి ఒకవేళ అమ్ముతాయి ఇన్వెస్ట్ చేసినట్టే కదా
అవును లే కానీ లేదు లేదు అమ్మాయి అ ఆట్లాంటి ఏం లేదు అది రిజిస్టర్ నా పేరు మీద అంట
అదే మరి అదే నీకైనా సరే పెళ్ళ అయినాక నీ పెళ్ళి చేసినంక ఓ పలాని ఉండాలి ఇట్లా అని చెప్పి తర్వాత నీకు అవసరం వచ్చినాయి అనుకో మీ ఓన్లీ ఇప్పుడు పది లక్షలలకు కొన్నారు నీకు అవసరం వచ్చినప్పుడు దాన్ని ఇరవై లక్షలలకు అమ్ముకో పైసలు వచ్చినట్టే కదా ప్రాఫిట్ వచ్చి న్నట్టే కదా భయం ఎందుకు దాంట్ల
ఆ సరే సరే లే
ఊ బాయా మరీ
ఆ బాయ్